బాగున్నారా అండి మీరు బాగున్నారా అండి తిన్నార తిన్నమండి ఏమి లేండి ఏం చెత్తన్నారు
ఏ మళ్ళ ఇట్లాని ఉంటా అంటే నేను ఈడ కుర్సొని చూస్తానండి
ఏం కర్రీ అండి ఏం కర్రీ అండి
మారండి మాది
ఉ త్తా అండి
మీదేం కూూరండి మీదేం కూర అండి డి
మాది గోంగుర పచ్చడండి
అవునా అండి ఇక్కడ మాదాంగిరివరు కూడాదు హ తిన్నరండి
ఏందండి కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడండి ఎమ్ లే అండి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నావా
అవున
ఉ మ మా అక్కోలింటికి ఇంటికి పోతున్నాండి
అవున
ఉ ఇగ చెప్పాడండీ
పాయి
అవునండి
అమ్మోలు ఎటు ఎల్లీరు అండి ఈరోజు
పనికి వెళ్ళారండి
అవున ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి వంద రోజుల పని
ఇయ్యటికి మూడు వారాలండి చేయ వట్టి
అవున మొత్తం ఎన్ని వారాలు చేస్తారండి పని
అది వాళ్ళకేరక పెద్దోలకు
ఏ టైమ్ కు పోయి ఏ టైమ్ వస్త వస్తారండి
పొద్దు నాలుగు పోయి మధ్యాహ్నం పదకొండు ఐద్దండి వచ్చేవరకు
ఆ మధ్యానం అయితద అండి వచ్చేసరికి
ఉ మధ్యానం అయిత అండి పదకొన్నరకు వస్తాడంట ఫోటో దిగి ఐ దిగి ఇ దిగి అచ్చే వరకు పదకొండైతది
ఏవండీ
ఉ అమ్మా పోట్లే అండి పనికి ఆ
అర్ధం కాలేదండి
అమ్మ వాళు పోతలేరా పనికి
ఆహ అంటే ఇగ వెళ్ళి రండి ఇంతకు ముందు ఇప్పుడు పెళ్ళి ఉండి తే మా మావయ్య వాళ్ళది కొత్తదే అందుకని పోలేదండి ఇక నిన్ననే వచ్చన్నాం మా ఇంటికి మళ్ళీ ఈ రోజు వెళ్తారు కావచ్చండి మా మమ్మీ వాళ్ళు
హు
నువవు వెళ్తా ఒక వారం లైన్ వెళ్ళాలి కదా అండి
ఆ లైన్గ ఎలా మత్త అప్పి అదిది
ఆ అందు తనిగా వెళ్ంతలేరు పెళ్ళి అయిపోయిన తర్వాత పోతారండి ఇ పనికి డబ్బులు మా తమ్ముడు ఏటో వెళ్ళిండ అండి పోయి బడిటికి అన్నాం తిని ఏతో బయటికి పోయిందండి
ఇంకేం విషయాలు చెప్పాలండి
ఇగ మా అమ్మనేమో పచ్చడి పెడుతదట అండి టమాటా పచ్చడి బాగా కూరలకు ఇబ్బంది ఐతంది కదాండి కూరలు దొర్కట్లే కూరగాయ అట్
హ
అ పచ్చడి పెడతన మసాలాలు ఇట్లా ఆ అల్లము ఇంకా అందులో వేసేటీవీ ఉంటాయి కదా అండి
ఆ
అ అన్నీ దంచి వేయాలి మీరేం చేసుకున్నారా అండి
ఇప్పుడు పొలం కిలో వేసిన పొద్దున పొలం కి పోయినక పెట్టేసి వచ్చి పూజ బాగునుకున్నాండి
అవునా
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బెదరపల్లి ఊరికి వెళ్ళాలండి వేరే ఊరికి
అవునా ఎందుకండి ఈ ఊర్లో ఏం ఏమైనా పని ఉన్నదా
కుక్కలు ఉన్నాయండి పట్టకసు కోవాలండి కుక్కం కుక్కం పట్కాసుకోవాలండి పోయి
అవునా
మాకు కుక్క వేరే ఊళ్ళు ఉన్నది
ఆహా అక్కడికి ఎట్లా పోయిందా అండి మరి ఎవరు తీసుకో పాయింలు
తే పక్క ఊర్లో నుంచి పట్టుకో పోయినారు అండి
వేరే వాళ్ళు తీసుకని
ఆ మొన్న మా వాళు చూసి ఫోన్ చేసినండి ఎవరు ఉన్నడ కుక్క అంటే పోవాలండి ఆ ఊరికి పోయి కుక్కని పట్టుకోచు కొనీ మంచి కుక్క అండి పెద్ద కుక్క కర్రి కుక్క హ
అందు కాప్పం
మీ కులు బాగానేన్నాం నన్ని కుక్కలు కోళ్ళు హలో
ఆ చెప్పండి అంటే మా తమ్ముడు మెసేజ్ చేసిండు ఫ్రీగా ఉన్నావా మా చిన్న తమ్ముడు ఫ్రీగా ఉన్నవాక్క కాల్ మాట్లాడతానే అంటే మా తమ్ముడు కూడా చేస్తున్నాడటండి అందుకని యాప్ లో కాల్ మాట్ మాట్లాడుతున్నారా అని మెసేజ్ పెట్టిన
హ్మ్
ఆ అర్థం కాలేదండి ఆ ఉంటాయండి పెంచుకుంటాం మేము మా చేన్ దగ్గర కాపలా ఉంటాయి కదా
హ్మ్ కుక్కలు కుక్కలు కోళ్ళు
ఆ అందు ముప్పైఅండి మాది పల్లెటూరు కదా అండి మొక్కలు ఉంటాయి పూలు ఉంటాయి ఎడ్లు ఉంటాయి మేకలు ఉంటా అ
హ్మ్
మాకు అరటి చెట్టున్ననండి మా ఇంటి ముందట అరటి గోలేష్ ఉంది మంచిగు
అవునా అండి
మక్క పెట్టాలండి పంట పండుతాయ్ పగిలిపోతున్నాయి ఎండకి మంచిగుందండి టేస్ట్ అయితే పండు పండితే మస్తు ఉంటాయండి తియ్యగా
హ్మ్ మ్మ్ పెండి మీ ఎన్నైనాండి కాళ్ళు
ఆ కాల్స్ అండి దీని తోటి పదయినాయండి ఇంకా పది ఉన్నాయి మాట్లాడేది పొద్దు నుంచి పిచ్చి లేస్తుందండి పొద్దున్న నుంచి ఒక ఇరవై కాల్స్ మాట్లాడిన వచ్చా అండి
హ్మ్ కాల్ రేపు రాత్తారు గా అండి
ఆ అవునా అందుకే రేపటి తోటే లాస్ట్ అట
హ్మ్
అయిపోతేయో అయిపోదు కష్టంగానే అన్ని
నాయయితే పది అయిపోయి పదున్నాయండి ఇంకా
నాయి కూడా పది అయి అయిపోయినట్టే అండి కాలు తోటి ఇంకా పది ఉన్నాయండి.
ఏండి
మేళారం జాతర పోయిర్రా అండి
కాదు జాత అన్నారు జాతా అ మే అన్న మళ్ళ రకాలు అయితే
ఆ జతరకు పోయిరా అండి
పోయినా జాతర పోయినాం మంచిగా జాతర మంచిగా జరింగింది
నా ఒల్ తీస్ కుపోమన్
అందు కాని పోయ తె బోగా ఇ కాలగున్ ఇప్పుడు మళ్ళారు వరుపోత్ర ఎజ
తీసుకెళ్తలే ఎండ అసల్కె
మ్ మేడం కా మంచిగా కనిపించా అండి బెల్లము బెల్లము మేకలు కోళ్ళు
జాతర కోతే నీకేమన్నా తీసుకొస్తా కోడలా అన్నాడు ఏం తీసుకురాలేదండి
అవునండి
ఆ
ఆమె తీసుకత్తాదికున్నా గాని నువ్వే మళ్ళీ తీసుకచ్చి ఇయ్యమంటావు అని అనుకోలేదండి.
అవునా అండి
మ్మ్ హ్మ్
ఎవరెవరు ఎళ్తారండి మరి జాతరకు ఏమేమి జాతరలున్నాయ్ అహ్
కొండగట్టు ఓయిల్లు వైనూరి ఇయనున్నాయండి పోవాలంటే మీరందు ఎట్ట వోతురండి
ఇంగా అటే వోతామండి
అదేనా
మా తమ్ముడు మెసేజ్ చేస్తున్నాడండి ఫ్రీ ఉన్నవాక్క మాట్లాడతాని ఇంకేం చేసుకున్నారండి మరి తిన్నార మధ్యాహ్నం అన్నం
మళ్ళీ పోదండి కాలేజీకి
అందం కాలే అండి
కాలేజీ ఎప్పుడు పొదావ్
ఆ మామ వాళ్ళ కూతురుది పెళ్ళి ఉన్నారంండి ఫస్ట్ తారీఖు అవునవునండి ఆ ఫస్ట్ తారీకుు పెళ్ళి ఇట్లా అయిపోయినాక మళ్ళీ ర రిసెప్షన్ ఉంటది కదా సెకండ్కి చెప్షన్ అయిపోయిన తర్వాత తార్డుకైనా పూర్తుకైనా పోతుండి ఆ అవునండి
మీ సర కా అడి కాాల పనితు వివసాయం పని
ఇంత మరి
ఏది వరకు జరుకున్నామండి ఎక్కువ సరుకోవాలి ఇంక చెప్పాలండి విషయాలు ఏమి
దవాయి బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి
మా వయసు మాక ఏంమడుతుందండి మీ వయసే ఎ మ గు చిన్నప్పుడ ఎంటి కన్నా అండి చాల మనింది ఇలా చెల్లు తట్టుకుని
అందుకే అండి బాగా అల్లరి చిన్నప్పుడు
కొట్టారుమరా అండి మా ఒక్కరే
ఆ ఏం చేస్తున్నారుారా మరి మీ అ వాళ్ళ ఇట్లా
ఏంటి అండి మాకు ఫోన్ మాకుండా అండి వళ అక్కల్ సుఫీలే రన్నిడు వేల కలా మాట్లాడుకుంటాం బిజీ బిజీ ఉన్నదండి అన్న కొంచెంక నేనే ఫోన్ చేస్తాండి అన్నరి ఫోన్ చేసి అన్న అయిపోయి కనుక్కున్నాక నీకు ఫోన్ చేస్తాండి
ఆ ఓే అండి కూడా హ అయితుంది కదా సరే అండి